బాగున్నారంండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి
ఆ టీ తాగినారండి
ఆ తాగినమండి మీరు
అవునా అండి ఆ మీకి ఏ రకమైన పిండి వంటలు అంటే ఇష్టము అండి
నాకు చెకులాలు అత్రరసాలు అంటే పిండి వంటలు అంటే చానా ఇష్టం అండి
అవునా అండి మీ ఊరు సైడ్ అవేనా ఎక్కువ చేసేది
ఆ మా ఊరు సైడు కజ్జికాయలు ఆ అత్రసాలు ఆ ఇంకా చెక్కిలాలు అవన్నీ చాలా బాగా చేసు
అవునండి మీది ఏ ఊరు అండి
మాది ఆ ఆంధ్రప్రదేశ్ అండి
అవునండి ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువ పోలికలు అవన్నీ చేసు తుంటారు కదండి ఏమో అండి మీ ఊరిది కానీ మేమే చెప్తున్నాము కాదన్ మీరే మర్చిపోయినారు మీ ఫేవరెట్ ఫుడ్
మా ఊరిలో ఇవన్నీ ఫేమస్ ఏ అండి
ఫేమస్ అదే ఫేమస్ వే మర్చిపోయినారు కదండి మీకు మతిమరుపు ఎక్కువ అండి ఆ అండి దాంట్లో ఎక్కువ ఏం తిన్నారండి
నేను ఎక్కువ చెక్కలాలు అత్తరాసు తాలు అంటే నాకు చాలా ఇష్టం అండి అవి అయితే బాగా తింటామండి
అవునా ఆ అంతేనా మిగతా ఏం లేవా
ఆహా ఇంకా ఇంకేం లేవండి
ఆ ఏ పండగ గు చేస్తారు పిండి వా పిండి వంటలన్నీ ఎక్కువ
సంక్రాంతికి చేస్తాము ఆ ఉగాది పెద్ద పండుగ కాబట్టి ఆ ఓలిగలు ఇవన్నీ కూడా చేసుకుంటాం ఇంట్లోని
ఆమ్
అ
అన్ని బాగా చేస్తారండి మీరు చెప్ప
ఆ ఆ అంటే కొద్ది కొద్దిగా వచ్చానండి ట్రై చేసు త ఉంటాది ఎట్లా
కొద్ది కొద్దిగా వస్తే చెప్పు కాదంటారేమో అండి
ఆ కొద్ది కొద్దిగా నేర్చుకుంటా ఉంటేనే కదండి, షెఫ్ అయ్యేది
అవునవును, అంటే కొద్ది కొద్దిగా వస్తుంది అంటున్నారు కదా? అందుకు నేను షేఫ్ కాదు కదా, కొద్దిగా వస్తాను అని నేను అన్నా.
అది కొద్ది కొద్దిగా నేచు కుంటేనే షేఫ్ అంటావా అవ్వగలం కదా అని, కొంచెం కొంచెం
అవునవునండి, ఇట్లా కాదండి, ఇట్లే కొద్ది కొద్దిగా. అ నేర్చుకొని, మా ఫ్రెండ్ ఒకసారి మాకి ఉప్పు లేకుండా అన్నమే పెట్టినారండీ.
అయ్యో!